హలో
బ
ఆ చెప్పండి బాగున్నారా
ఆ బన్న అ మీరు బావున్నారా
ఆ బాగున్నానండి
ఏం చేస్తున్నారండి
ఏం లేదండి ఇగో తినోడు బా ఇందాకబెట్ కొత్తం అల్లరి చేస్తుంది ఆమె
టిఫిన్ చేసారండి
లేదండి ఇంక మీరు
హమ్ ఇప్పుడ అయ్యిందండి మాది
ఆ ఏ
ఏంటండి
ఏం చేసరు
స్పెషల్ ఏం లేదండి ద్భుతంగ తిన అండి అది అది దోస వేసానండి గోధుమ పిండి దోశ వేసను చేశానండీ
అ
ఆ ఆ మీరు వసారండింటి
లేదండి నేను కూడా చేయలేదు ఇంకా
ఉ ఇలీదాగనండి
ఆ కాఫీ దాగనండి గుప్త్తంగా ఎక్ కుమాలు చేసారా కొరు ఎలా చేశారు చూప్తారు
అంటే అది నేను కారం అయికుట్టా ఇదిమంటారు పచ్చి గుత్తం అదే పచ్చికారం పచ్చి కారం గుత్తంకా ఇలాసారం ఫస్ట్ గుత్ బెంగాల్ ఏంటండి
అదే చెప్పండి
తెల్లంకాయలు ఉంటాయి కదండి గ్రీన్ కలర్వి
ఆ
లైట్ ఆ ైట్కిీ అవి తీసుకోవాలండి అవి తీసుకొని నాలుగు ము ఒక్క దాంట్లో నాలుగు ముక్కలు వేయాలండి గుత్తంకాయ కజెషన్ కట్టేసి ఉప్పు నీట్లో వేసుకోవాలండి ఒక పావు కిలో అన్నదిీ తీసుకొని అట్లా కంట్రే ఉప్పు నీట్లో వేసుకోవాలండి ఉప్పు నీట్లో వేసుకొని అవి పక్కకు పెట్టుకోవాలండి పక్క పెట్టుకునిక బాండీ తీసుకని ఆ బాండీలో కొంచెం లోూన వేసి పచ్చిమిపకాయలు ఉంటాయి కదండి
తిన్నగా-తిన్నగా చెప్పండి మీరు ఎన్ని ఏ అంటే అరకిలో తీసుకున్నారా కిలో తీసుకున్నారా వంకాయలు
వంకాయలు వచ్చేసండి పావు కిలో తీసుకున్నానండి పావుకిలో వంకాయలు మళ్ళీ బాండి తీసుకొని దాంట్లో నూనె పోసి ఒక పది పదిహేనండి పది పదిహేను పచ్చిమిరపకాయలు
పది పదిహేను పచిమిర్చిలు
తీసుకొని చిన్న వాటిలో టూ త్రీ పీసెస్ చెయ్యాలండి ఒకదాని
ఒక్క దాంట్లో మూడు ముక్కలు చేయాల
చేసి వేయించుకోవాలండి
మీరు ఏ పచ్చిమిచ్చి వాడతారండి ఈ మన నాటుపచ్చిమిర్చ లేకపోతే తేజ దొరుకుతాయిగ
అగా నాటువేనండి
నాటువేనా చెప్పండి
ఆ తీసుకొని దాంట్లో వేయించాలండి ఆ పచ్చిమిక్కయలు వేయించి పక్కకు పెట్టుకోవాలండి ఆ అ పచ్చిమిర్చి లోనే కొంచం కొంచెం వెల్లులేసుకోవాలండి పొట్టు తీసిన వెల్లుల్లి కొంచెం పొట్టు తీసిన అల్లం ముక్క చిన్నది ఐదారు వెల్లుల్లి రెబ్బలండి ఆ కొంచెం కొద్దిసేపు లైట్గా ను ఏపి తీసి పక్కగిపెట్టుకోవాలండి ఒక గిన్నెలో తీసి పక్కకిపెట్టి న్న తర్వాత కొన్ని ఒక చిన్న బౌల్లో పల్లీలండి గుప్పెడు బౌ గుప్పెడు పల్లీలు తీసుకోవాలండి తీసుకొని దాన్ని ఒక టూ త్రీ స్పూన్స్ నువ్వులెయ్యాలండి యేసి బాగా రోస్ట్ చేయాలండి బాగా వేయి చాలండి పల్లీలు కొంచం కలర్ మారి తీస్కో తీసి పక్కకి ఇప్పుడు వీటిని చల్లార పెట్టాలండి ఇ చల్లారెలోపు మనం పచ్చిమిర్చి ఆనియన్ ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకోవాలండి పక్కకి పెట్టుకోవాలి
ఎన్ని పచ్చిమిరపకాయిలు ఎన్ని కుల్లి ఉల్లి గడ్డలు
ఒక ఆ రెండు ఉల్లిగడ్డలు ఒక రెండు మూడు నాలుగు పచ్చిమిరపకాయలాండి
కే
కట్టేసి పక్కనే పెట్టుకోవాలండి ఇప్పుడు ఇంతసేపు వేయించుకున్నాం కదండి పచ్చిమిర్చి వెల్లుల్లి ఇది అల్లం పళీలు ను్రు ఈ చల్లారనేయి కదండి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఫస్ట్ పల్లీలు నువ్వులు వేయాలంని నువ్వులు పల్లీలు వే అబ్ అల్ల ము ఇ వెల్లుల్లి కొంచెం దాంట్లో కూ కుమీరా
ఆ
ఆ రెండు లవంగాలు రెండు ఇలాచీల్లు ఒక చిన్న ముక్క దాల్చిన చెక్కేయాలండి ఏసీ మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలండి
అంటే ఎట్లా అంటే కొంచెం అవే నువ్వులు పల్లీలు వసారుగాద కొంచెం లేకపోతే మరీ మెత్తగ
మరీ మెతాగ కాకుండా లూజ్ వాటర్ వాటర్ కాకుండా సెమీగా అంటే మధ్యలో అీ మధ్య తరగతిలో బాగా మెత్తగవ్వకుండా బాగా గట్గావాకుంట తీసి మ కొంచెం లైట్గా వాటర్ వేసుకోవాలండి ఒక టూ త్రీ
ఆ
తోనే వేసుకోవాలండి బాగా గట్టి కాకుండా బాగా లూస్ కాకుండా చిన్నగా మిక్సీ చిన్నగ తి కుంటూ ఎయాలండి
ఆ
కొన్ని వాటర్ వేసిన తర్వాత ఈ పేస్ట్ పక్కకు పెట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలండి. బౌల్లోకి తీసుకొని కొంచెం ఒక రెండు స్పూన్ స్పూన్నర ధనియాల పొడి చిటికేడు పసుపు మన తగ్గట్టు ఉప్పెంతేస్కుంటావ్ దాని దగ్గట్టుప్పు
ఉమ్
పేస్ట్లో వేసి మిక్స్ చేయాలె బాగా మిక్స్ చేయ్యాలండి మొత్తం కలవాల అవన్నీ
కలిసిన్ తర్వాత వంకాయలు ఉంటాయి కదండి మనం నలు ముక్కలు చేసుకున్నాం చూడండి ఒక దాంట్లో
ఆ అవునండి
ఆ వంకాయలు తీసి వాటర్ అంతా పోయి పోయ మనం తూడ్స్ కోవాలండి వాటరంత పోయేదాక తూడ్చి ఒక్కొక్కటి తూడ్చిన తర్వాత ఇ పే ఇప్పుడు పేస్ట్ ఉంటది కదండి ఇప్పుడు. మనం మిక్సీ పట్టుకున్న అది పల్లీ పేస్ట్ ఉంటది కదండ్ ఆ మిశ్రం ఆ మిశ్రమాన్ని ఒక్కొక్క కాలో లోపలికి పెట్టాలన్నట్లా ఎన్ని వంకాయలు ఉంటే అన్ని వంకాయలకి లోపల పెట్టాలండి. లోపల పెట్టి లోపల పెట్టి ఒక ప్లేట్ల పెట్టుకోవాలండి అవి అయన్నిటికి పెట్టిన తర్వాత పక్కకు పెట్టి కొంచెం పేస్ట్ ఉంచుకోవాలండి
ఆ
ఆ మిశ్రమాన్ని కొంచెం పక్కకు పెట్టుకొని, కొంచెం ఇప్పుడు మళ్ళీ బాండి తీసుకొని బాండిలో ఒక రెండు పావులు నూనె పోసుకోవాలండి. నూనె పోసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలండి జీలకర్ర. ఓ గిన్నెలేసుకోవాలండి
ఎవరో అండి
వేసుకున్న తరవాత మనం కట్ చేసి పెట్టుకున్నా ఉల్లిగడ్డలు పచ్చిమిరకాయలు వేయాలండి నెరీ వేంపనవసరం లేదండి ఉల్లిగడ్డలు కొంచెం లైట్గ ఏగిన తర్వాత దాంట్లో ఈ మనం వంకాయలలో పెట్టుకున్న మిశ్రమాన్ని వంకాయలని దాంట్లో వేసుకోవాలండి. బాండీలో వేయాలండి వేసి కొంచెం కలపాలండి కలిపి ఒక ఐదు నిమిషాలు ము త పెట్టుకోవాలండి ఐదు నిమిషాల తర్వాత కొంచెం మనకి కలర్ మారుతది కదండి వంకాయ్
ఆ
ఆ కొంచెం కలర్ మారినంక దాంట్లో ఇక్కడ కొంచెం మిగిలిన పేస్ట్ ఉంటది కదండి ఆ పేస్ట్ తీసుకొని దాన్ వేసుకోవాలండి వేసి కలపాలండి కలిపిన తర్వాత కొంచెం నూనె పైకి తేలిన తర్వాత ఆ మనం ఏదైతే గిన్నెలో వేస్తే తీసుకున్నాము అవి దాంట్లో వాటర్ పోసి కొంచెం ఒక రెండు కప్పులు పోసి వాటర్ దాంట్లో పోయాలండి చింతపండు చింతపండు ముందే నానబెట్టి పెట్టుకోవాలండి ఒక కొంచెం నిమ్మకాయ సైజ్ అంత కాకుండా కొంచెం రెండు మూడు రెబ్బలు నానబెట్టుకోవాలండి ఆ నైట్ పక్కన పెట్ ఇప్పుడు మనం వాట్ టర్ పోషినంకదండీ వాటర్ పోషీ అయి బాగా మ కలుపుతాం కదండి వాటర్ పోషీ ఆ వంకాయలల్లో కొంచెం ఆ వాటర్ అన్ని ఇనికి మనకి ఇట్లా నూనెపైకి తేల్తది కదండి
ఆ
ఆ టైమ్ లో ఈ చింతపండు రసం పోసుకోవాలండి,
అరి
పోసుకున్నాక కలపాలండి. కలిపి ఒక ఆ పది నిమిషాలు వదిలేసేయాలండి మూత పెట్టేసి సిమ్లా పెట్టాలండి,
ఉహు
మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి మూతా. పెట్టుకోవాలండి ఒక పది నిమిషాల తర్వాత కొత్తిమీర. సన్నగా తరిగి మీద వేసి దాని పైన వేసి కలపాలండి,
హు
అంతేనండి,
గది వంకాయ బగారా అన్నంలోకి లేకపోతే,
ఆ చపాతీలోకి చపాతీలకు చాలా బాగుంటుందండి. నీవు ఈసారి ఫస్ట్ టైం చేసినా. కానీ చపాతీలకు చాలా బాగుంటుందండి,
చపాతి లు అనుకోని, సరే అండి నేను ఈ సరి మ ఒకసారి నేను ప్రయత్నిస్త, నండి ప్రయత్నించి, చూస్తా మా వాళ్లకు నచ్చితే మళ్లీ చేస్తా,
బగారాలోకి కూడా బాగుంటందండి. నేను ఇవాళ ఫస్ట్ టైం చేశానండి. నేను ఏది ఊరికే వంకాయ క్రై ఫ్రై వంకాయ అది అది అవుతుందండి, గుత్తొంకాయని ఒకటే ర, దళ్ళీ కొంచెం డిఫరెంట్ గా ట్రై చేశానండి చాలా బాగావో, వచ్చింది, మీరు ట్రై చేయండి,
చేస్తానండి సరేనండి మరి ఉంటాను,
సరే